నమస్తే అండి
నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నాంమండి ఏం చేసున్నారు
ఏం లేదండి ఉమ్ లంచ్ చేసామండి ఆ ఇప్ ఇప్పుడే చేస్ సమండి అలా కూర్చున్నామండి మీరండి
తిన్నామండి మేము గుడా ఇంతకు ముందే తిన్నాం
అవునా
ఎం కర్రీ చేసిర్రు
ఈ రోజు పప్పు చారు ఆలు అండి
అవున
ఉమ్ మీరండి
మాది గూడ ఈ రోజు పప్పుచరే
అవునా
అవునండి
ఉహు
ఏదైన్నా మూవీస్ కెళ్తారామె మీరు మూవీస్కిళ్తారా ఎక్కడికైనా
మూవీస్ కంటే చాలా తక్కువ అండి మూవీస్ కి
వెళ్లరా
ఆహా అవునవునం ఇంట్లోనే టీవీలోనే చూస్తాము
ఆ ఎందుకంటే బయట ఫ్రెండ్స్ తోటిగీన్న వెళ్తారు కదా కాలేజీకి ఏళ్ళినప్పుడు కానీ అటా ఇటా అట్లా ఏమన్నా వెళ్తారా ఇంట్లో పర్మిష్ తిన్ లేదా
లేదు లేదు ఆ ఉంది అట్ల ఏం లేదు కనీ నేనాక్ పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదండి
ఇంట్రెస్ట్ ఉండదా వెళ్తే కొంచం మంచిగా అనిపిస్తది గా ఫ్రెండ్సేగా
అవునవును మీకు నా నచ్చిన పండగ అండి మరి
పండుగలు ఏమున్నాయి మనకు ఉండేటివే మాకు ఎక్కువ బతుకమ్మ సంక్రాంతి.
ఆ ఆహా
నాకు ఎక్కువ సంక్రాంతి మంచిగా అనిపిస్తది.
ఆవునా
బతుకమ్మ పండగ కంటే.
ఆహా.
మీకు
నాకు దివాళి అంటే ఇష్టమండి.
ఆహా ఎందుకండీ. టపాసులు పెలవలానా
అప్పుడు పూజలు కూడా ఉంటాయండి. లక్ష్మీ పూజలు ఆ నో నోములు ఉన్నాయి.
అది ఎట్లా చేస్తారు అసలు మాకు లేవు నోములు ఇటు సైడ్. ఏదో ప్రాసెస్ పెద్దగా ఉంటది అనింత. ఇంటారు నిజమేనా.
అవునవును. ఆ అంతేంది ఫస్ట్ అయితే. సంక్రాంతి వచ్చి దీవాళి అంటేనే ఇల్లంతా శుభ్రం చేస్తామండి. ఇల్లంతా శుభ్రం దే. ఆ రోజు అయితే తెల్లవారుజామున లేసి ముగ్గులు వెట్టి.
అంటే మీకు. కిదిీ దీవాలి కి. నోములు ఎన్ని రోజులు చేస్తారు.
రెండు రోజులు చేస్తామండి ఒక. ఒక రోజు నో్ముకుంటామండి ఆ దివాళి రోజు. సాయంత్రం నోముకుంటాం. ఇంట్లో కేదారేశ్వ వ్రతం ఉంటదండి మనకి మనము అక్కడ ఒక చిన్నగా ఇల్లులాగా చేసి. దాంట్లో దేవుని. క అవన్ని నైవేద్యం సమర్పించి. ఆ వ్రతం చేసుకుంటాం అండి మన. బుక్ దొరుకుద్దండి. క్ లో కేదారేష వ్రతం కి సంబంధించింది ప్రతి ఒక్కటి ఉంటదండి ఆ బుక్ చూసి మనం చదవడం ఉంటదండి. అది చదువు బుక్ మొత్తం చదివితే వ్రతం. ఆ ఒ గంట ఉంటదండి
వామ్మ గంటసేపూ అంటే ఏం తినకుండ ఉంటరా
వును ఏం తినడం లేదండి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్ మ్ పూజ చేసుకుంటాం ఆ పూజ పైన దంపతులు కూర్చోవాలండి
అంటె ఇది ప్రతి ఇయర్ చేస్కుంటరా నోములు ఇట్ల త్రీ ఇయర్స్, ఫోర్ ఇయర్
ఇ ప్రతి సౌస్త్రం చేస్కుం టామండి ప్రతిసౌస్రం దివాళీరోజు చేస్కుం మ్ ఆ ఖచ్చితంగ చేస్తామండి
ఎదో బానే ఉంది గా మంచి
అవునవును ఇగ అందరు కుటుంబంలో అందరొక చోటె హమ్ ఆ ఆహా
క మీకేలి ఉన్న వాళ్ళకే తెలుస్ తది
అవున అవునండి ఇలా జతా బుక్ మొత్తం చదివి దాని తర్వాత దేవుని
బుక్ ఎవరు జవుతరండి ఆహా అయగారుతోటేనా కొందరు ఇంట్లోనే చదువుకుంటరు కదా
ఆ అవునవును పెద్దవాళ్ళు ఉంటె ఇంట్ ట్లో గుడా చదువుకుంటారు కాక్పోతే మాకు ప్రతి సౌస్రం అయ్యగారు ఒస్తారండి
గారు స్తరా అంటే ఇగ మీరు ఫస్ట్ నించి వాళ్ళతోటే చదిపించినారు
ఆ ఆ ఫస్ట్ నుంచి మాక్ తనే ఒస్తాడు ప్రతి సౌస్రం అయన నే ఒచ్చి వ్రతం కంప్లీట్ చేస్
ఏమిస్తరు ఆయనకు మళ్ళ మీరూ
ఏదైనా ఇలా ఆ డబ్ డబ్బులేనండి డబ్బులు ఇస్తాము
డబ్లే ఇస్తరా కొందరూ బట్టలు గిన్నం పెడ్తరు గదా
ఆహా లేదండి మేమలాగేం లేదండి మాకు మోత్ త తనచ్చి పూజ చేసినందుకు మేము అతనికి కానుకగా డబ్బులు సమర్పిస్తాం
ఎంత ఇస్తరు మ్యాగ్ సిమం
ఐదు వందలు అలా
చదివినందికే
ఆ చదివినందుకేనండి ఉ ఆ తర్వాత ఇంకా థై ఉ ఆ తర్వాత నైవేద్యం అబిబి మే నైవేద్యం బిబ తీసుకొని మేము కూడా ఆ రజు ఉపవాసాన్ని ముగిస్తామండి
అంటే ఓన్లీ నైట్ టైమ్ చేస్తారా మార్నింగ్ ఏనా
లేదు లేదు నైట్ టైం ఏనండి
అంటే మార్నింగ్ నుంచి ఆహా నేను అనేది మార్నింగ్ నుంచి అసలు ఏం తినరా బొమ్మ నంటేగా ఈ పూజ అయిపోయి నాక కి తినడం
ఆ పాలు పండ్లు ఏమైనా ఉంటాయి కదండి అవి తీసుకుంటామండి
ఆహా అంటే ఇప్పుడు నా అంటే ఫ్యామిలీలు అందరూ అలానే ఉండరు కదా
అల్ ఆ ఆ అలా తినొచ్చ అండి ఎవరైతే దంపతులు కూర్ కూర్చుంటారో వాళ్ళు మాత్రం ఇలాంటివి తినారండి
పూజ చేసే వాళ్ళు మాత్రమే
ఆ పిల్లలు తినొచ్చండి పెద్దవాళ్ళు కూడా అంటే దంపతులు ఉంటారు కదండి వాళ్ళు కూర్చునే వాళ్ళు కూడా కాదు కూర్చునే వాళ్ళు తమ్ముని వాళ్ళు ఫ్యామిలీ లో ఉంటారు కదా అలాగా ఆ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారా అండి ఖచ్చితంగా
ఇంకా మీ సైడ్ ఫెస్టివల్స్ ఏం బాగా చేస్తారు అంటే
మా ఆ ఇది ఒకటి దసరా ఆ దసరా ఉగాది
పెద్దగా విలేజ్ మొత్తానికి ఇట్లా బో డ్రాై పండుగ అలాంటివినం చేసనా అంటే బుడ్రాయ్ ప్రతి ఊరికి బుడ్రాయి ఉంటది కదా
ఉంటది కాని మా ఊర్లో ఏమో అండి మా ఊర్లో అయితే సెలబ్రేట్ చెయ్యరు అది
అ అవును అంటే ఇంకా మీ ఊర్లో పాత ఉన్న బుడ్రాయ ఉంది కొత్తగా వేయలే
లేదండి
ఆ అది వేస్తే గనుక మీకు ఇది కూడా తెలుస్తుంది
ఆ ఆ మా చెయ్యరండి అట్లా ఏం చెయ్యరు ఉగాది ఉగాది అందరు కలిసి చేస్తారు ఉగాదితోనే అంత అం అంత ప్రారంభం అవుతుంది కద వ్యవస్థ సాయంమైన ఏదైనా ఒక గదితోనే ప్రారంభం అవుత కాబట్టి ఒకది అందరు కలిసి ప ఆ ఒకటే ఒకటే ఒక్కటే పంట వేస్తాం అండి అది ఆ జూలై జూలైలో వేస్తాము ఇప్పుడు వేసంగి పంటలు వేయ్యమండి మాసు సైడు అవి వెయ్యరు ఎందుకంటే ఇట్లా బోర్ ఫెసిలిటీస్ అవి ఇవన్నీ మాకు పొలంలో లేవు ఇంట్లో ఉన్నాయి కాని
పొలంలో లేదు ఎందుకు మరి అటు సైడ్ అంటే ఎవ్వరికీ లేదా మీకే లేదా
కి లేవి స్ ఇటు సైడ్ ఒకటే ఒకటే పంటేస్తాం
మరి వాడరా
వాటర్ వర్షాకాలంవే గదాండి డప్పుడు అవును అవునవును అంటే చిన్నగా ఇప్పుడు మాకు అవి చెరువులు ఉన్నాయి అన్నట్టు దగ్గర ఆ తీస్తారు ఆ అదైనా వర్షాకాలం అయి తనే తీస్తాము ఇగ ఇ ఇప్పుడు మాత్రం వేసంగి పంటలు మాం
ఎంతైనా కష్టమే కదా వ ఒక్కసారి అవి నీళ్ళు ఉన్నప్పుడే యూజ్ చేయడం
అవునవునండి
ఫార్టీలు ఈనం చేసుకుంటారా ఇంట్లో
ఇంట్లో పార్టీస్ అంటే గ్యాదరింగ్స్ ఎప్పుడైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటే చే నెక్స్ట్ టై నెక్స్ట్ సండే ప్లానింగ్ చేస్తున్నాం అండి మేము కూడా చాలా రోజులు అయింది ఫ్యామిలీ గ్యాదరి ఫ్యామిలీ గ్యాదరింగ్
అవునా చేస్తారా మీర లా
ఆ చేస్తాం చేసుకుంటామండి సంవత్సరానికి ఒకసారి అలాగా ఆ అదే కదండి అప్పుడైనా కలుసుకోవాలి అందరినీ ఆ తెలీదు కదాండి సంవత్సరం కనీసం సంవత్సరంకు కు సరైనా మనం మన కుటుంబంతో కడపల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది కదండి
అవునవును అలానే చేయాలి ఉండాలి కూడా
ఆ పండగలప్పుడు అందరం కలుసుకుంటాము పండగలతో పాటు ఒక్కసారి
చెరువులో మరి వాటర్ ఒకటి ఉందా రెండు ఉందా మీ సైడ్
ఒకటే ఉందండి
అంటే కుంటల్ గాని ఇప్పుడు హండ్రెడ్ డేస్ వరకు పెట్ పెట్టారు కదా గవర్నమెంట్ అ క గుంతల ది సు చిన్న వాటిలల్లో స్టోరేజ్ చేస్తారు. కదా వాటర్
అవునవునండి. చేస్తారు చేస్తున్నారు. కాకపోతే మా పొలం సైడ్ లేదు కాని వేరే సైడ్ ఉన్నాయి. అ
ఆ ఉంటాయి. కానీ మీరు చెప్పాలి. కదా ఇప్పుడు వాళ్ళకంటే తెలియదు మనం చెప్పుకోవాలి మా సైడ్ కూడా నీళ్లు రావ్ వాళి
అవునవును కాకపోతే మాకు ఆ మాకు ఈ చెరువు సరిపోద్దండి. మా పంటకి
ఉ ఆ అలా అలా చూసుకుంటే కొంచం కొంచెం నెక్స్ట్ టైం మళ్ల నెక్స్ట్ పంట వేసుకోవడానికై వాటర్నేటటు చూసుకోవాలి కదా ఇప్పుడు అందరు అలానే చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతలు సైడ్ లోకి తీసుకోవడం అందులో వాటర్ స్టోరేజ్ చేయడం అందులో నుంచి పైపులు తీసి కథం యూజ్ చేస్త
అవును అవునవునండి.
అలా చేసుకోవచ్చు కదా అని నేను అంటున్నా
ఉ ఉమ్ చేయాలంటే ఎండలు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. కదండి ఈ సమయంలో వేసంగీ వేసిన కూడా రైతులకు కష్టమే కదండి.
అసలు ఇప్పు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేేసినానికి చాలా తేడా లేదు.
ఆ అవును
వాతవరణం చూసుకుంటూ చేసేది ఇప్పుడు దాని మీద నమ్మంకం కూడా లేదు. అసల్
లేదు లేదు అవును ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి. వర్షాకాలంలో ఎండలు ఉన్నాయి. అవును
వాళ్ళకి తెలుస్తది. ఇప్పుడు ఇక కొద్దిసేపు అయితే వర్షం పడతాది నే ఉంట సడన్ గా పడతానే ఉంటది. కానీ ఇప్పుడు ఏమ్ అర్థం అర్ధం కాకుంటుంది.
అవునవును వాతావరణమే అలాగా ఉంది.
ఉ అయినా కూడా న్యూస్ లో కూడా బిఫోర్ ముందు అట్లా చెప్పిన వాడి నిజమయ్ ఉండేది. ఇప్పుడు అవి కూడా అట్లా చెప్తే కూడా నమ్మలేకుండా
అవునవునండి.
దెబ్బా మళ్ళా అది పోను ఇప్పుడు వేసే పంట పొలాల అంతా కెమికలే
అవునండి. అవునండి.
ఫుడ్ మనం తినడం వల్ల ఇప్పుడు ఎక్కువ మొత్తం చూడండి. బొక్కలకే ప్రాబ్లం ఉంది.
అవునవును. ఫస్ట్ కీళ్ళ నొప్పులు అవునవున
ఆ ఐతే అయితే మన స్టేట్కే ఉందా అసలు మొత్తానికి మళ్ళా బీపి షుగర్
బిపి షుగర్ అవునండి
ఏ పంటకేసినా పురుగుచస్తానికి వేస్తారు కదా ఈ మనుషులని చూస్తామని వాళ్ళకి అర్థం కాదు
అవునవునండి ఒకే అండి థ్యాంక్ యూ అండి మరి మీ టైమ్ మాకి ఇచ్చినందుకు
ఒక్క నిమిషం అండి ఒకే అండి